ఏం చేస్తున్నావు
ఏం చేస్తున్నా నార్మల్ గా కూర్చున్నా ఇట్లా
అవునా ఓకే పిల్లలు స్కూల్స్ అయిపోయినాయా
అయిపోయినాయి హాలిడేస్ సి బి ఎస్ ఈ ఎగ్జామ్స్ కదా వాళ్ళకి అయితే నార్మల్గా వాళ్ళకి మార్చ్ సెవెంత్ కి లాస్ట్ అయిపోయినాయి అనమాట
ఓకే
ఇట్ల హాలిడేస్ ఇప్పుడే ఏప్రిల్ ఫస్ట్ వరకు హాలిడేస్ వాళ్ళకి
ఆహా ఓకే ఎట్లా చదువుతారు మీ పిల్లలు మంచిగానే చదువుతారా
బెటర్ అక్క ఇద్దరు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏందంటే సిలబస్ నుండి సి బి ఎస్ కి వచ్చినారు కదా వాళ్ళకి కొంచెం హార్డ్ అ నిపిస్తుంది అది అట్లా అంటే టైం పడుతుంది కదా ఇంకా ఏది రావడానికన్నా
అవునవును కరెక్టే పిల్లల ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి
ఏందక్క
పిల్లల ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి
ఏమున్నాయి అంటే
అంటే లైక్ చదువు జాబ్ పరంగా మీకేమైనా ఉంటాయి కదా థాట్స్ అట్లా ఏమున్నాయి
ఇక మా వా మా బాబుకయితే ఒకటి అంబిషన్ అనమాట ఆయనకు ఒక గోల్ ఒక పోలీస్ కావాలి అని చెప్పి
ఓకే
పాపని డాక్టర్ చేయాలని నాకు ఒక బాగా చదువుతాది అక్క ఆమె మస్తు చదువుతది ఆమె అంటే ఏదున్నా సరే నాలెడ్జ్ పరంగా కూడ సు సూపర్ అసలు. ఫుల్ టాలెంటెడ్ అబ్బ డ్రాయింగ్స్ లో గాని, దేంట్లో అయినా,
ఓకె.
నేన్ ఇట్ల డాక్టర్ ని చేయాలన్న. ఆమ్బిషన్ అది ఏమైతదొ, ఏమో. నెరవేరాలని అనుకుంటున్న నేనైతే. ఇప్పుడు నార్మల్ గా కాదు. ఇప్పుడు నార్మల్ గా జాబ్స్ అయితే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ల మీదయితే నమ్మకం లేదక్క.
అవును
అంతె ఏం చేస్
ఏదైనా సెక్యూర్ జాబ్ చూసుకోవాలి కొంచెం మంచిగా. అన్సెక్యూర్ చూసుకుంటే, కైనా మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ అయితాది. నా పిల్లలు కూడ మంచిగనే చదువుతారు. కొంచెం పెద్దోడు కొద్దిగా ఇంకా గెటిన్ కావాలి.
మ్
పెద్దోడికి పోలీస్ అంటే చాల ఇష్టం. ఆర్మీ సైడ్ ఎళ్ళాలని. చాల ఇంట్రెస్ట్ ఉంటది వాడికి ఇప్పనుంచి. కాకపోతే, ఇంక వాళ్ళు పెద్దగయినంక వాళ్ళ డెసిషన్స్ చేంజ్ అయితాయి కదా
అవునవును కీరా కోసీస్ కీరా మ్. ఆ అక్క చెప్
మ్ డెసిషన్స్ చేంజ్ అవుతాయి కదా! సో ఇంగ అప్పుడేమో చూడాలి ఫ్యూచర్ ఎట్ ఉంటదో వాళ్లది. మ్ ఇంకా ఇంట్లో పనులు అయిపోయినయా?
ఏడక్క ఇగో కావాలి ఇంకా. అయితున్నది ఇంకా ఏదో ఒక డిస్టర్బెన్స్ అక్ కా నేను అందుకే ఇట్లా నార్మల్ గా కాల్ చేయాలన్నా, నీతో కాల్ మాట్లాడాలన్నా, నాకు ఇట్లుందన్ మాట సంథింగ్ అట్ల ఏదో ఒకటి.
ఓకె ఓకె. అదే అదేలే. ఇంట్లో ఏమేమి చేస్తావు డైలీ పనులు?
అవన్నీ మాట్లాడు అవి ఏమంటారు కిచ్ ఉన్ తొయ్యడము, ఇంకేముంటుందక్క?
ఇంట్లో డైలీ రొటీన్ ఏముంటది నీకు?
ఆహా ఇంట్లో డైలీ రొటీన్ ఏముంటదంటే, పిల్లల్ని లేపడము, తయారు చేయడము, వాళ్ళ నచ్చిన టిఫిన్స్ కానీ, అవన్నీ చేయడము. మ్హు అదే ఇంట్లో పని రొటీన్గ.
మ్. మ్. ఇంకా, ఎన్నో క్లాక్ వరకు అయిపోతాయి నీ పనులు?
మార్నింగ్ ఫైవ్ కి లేస్తే లెవెన్ థర్టీ అవుతుంది. ఫైవ్ కి, సిక్స్ కి లేస్తే, లెవెన్ థర్టీ అవుతుంది.
ఆహా ఇంకేంటి ప్లాన్స్? బ్
నావయితే మస్తున్నాయి అక్క ప్లాన్స్. కానీ, ఏవి ఏవి నెరవేరుతయో, ఏవి నెరవేరవో అంత డౌట్.
హ ఓకే.
మ్
మ్ ఇంకా ఏమన్న సెలబ్రేషన్స్? మ్
తిలా అంటన్న.
ఇంట్లో డైలీ రొటీన్ అంతె ఇంక. డైలీ లేవడము అదే పిల్లలకి సేమ్ అదే వంట చేయడం, పనులు చేసుకోవడం వాళ్లని మళ్లీ పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం, ట్యూషన్స్ ఇదే సరిపోతుంది. డైలీ రొ రొటీన్ ఇట్లనే అయిపోతుంది.
అ
పిల్లలు చిన్న ఉన్నా
ఏదా మనం పట్టుకో నిలబడడం గానీ అది మెయిన్ థాట్ అదే ఉందక్క నాకైతే
సీ పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఏం చేద్దామఅన్నా కూడా కొంచెం ధైర్యం చాలట్లేదు ఎ అంటే వాళ్ళకి టైమింగ్స్ అవి సెట్ అవ్వట్లేవు
నా ఒక్క కోరిక మాత్రం అదే అక్క అది ఎప్పుడు నెరవేరతదో ఏమో అది దాని కోసం అ వెయిటింగ్ నేనైతే
మ్ అదేనే నేను కూడా అదే అనుకుంటున్నా పిల్లలకి కొంచెం పెద్దగైతే
ఆ అంటే జస్ట్ వాళ్ళది వాళ్ళు రెడీ చేసుకోవడము స్నానాలు చేసుకోవడం ఆల్మోస్ట్ స్నానాలు అంటే చేసుకుంట్రరేమో కాని రెడీవ్వాల రెడీ గావాలి టిఫిన్స్ కట్కోవాలి గదా
నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చూసుకునే వాళ్ళు లేరు సో ఇబ్బంది అయితది కాబట్టి కంపల్ సరి నేనే ఉండాలి ఆ డైలీ చూసుకోలేరు ఏదో చూసుకుంటారు గానీ ఏదో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా కాని డైలీ చూసుకోవాలి అంటే ఇబ్బంది అందుకనేసి ఎక్కడి కెళ్లాలన్నా బయటికి జాబ్ గాని ఏదైనా బిజినెస్ కానీ ఏది ప్లాన్ చేద్దామన్నా పిల్లల కోసమే వె నకడుగు అయితుంది మ్మ్
అదే ఇప్పుడు నేను కూడా అదే ఆలో చిస్తున్నా ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయినక ఏదన్నా ఒకటి నార్మల్ గా ఇంట్లో ఏదన్నా వర్క్ చేసుకుందాం లే అని చెప్ ఎ నార్మల్ గా చూద్దాం లే ఏదన్నా ఆ టైం వరకు ఏదన్నా ఒక థా ట్ వస్తది పిల్లలు పెద్దగా అయితారు కదా
ఉమ్ అదేలే పిల్లలు పెద్దగా అయితే వాళ్ళు
శారీస్ అయితే శారీస్ బిజినెస్ అంతే ఆ ఇప్పుడు మన చేతిలో మన బిజినెస్ చట్కున మేం ఉండిన అనుకోక నార్మల్ గా మన ఎప్పుడన్నా బంద్ చేసుకోవచ్చు అంటే ఒకరి పైన మనము ఉన్నట్టు ఉండదు కదా అట్లా టున్న అంటే ఒకరి కింద మనం వర్క్ చేసినట్టు ఉండదు కదా ద మన చేతుల మీద మనమే వర్క్ మనమే బిజినెస్
ఇప్పుడున్న జనరేషన్లో మనం మన ఇయర్స్లో చదివిన క ఈ గ్యాప్ వచ్చింది తర్వాత నుంచి మళ్ళా జాబ్కి వెళ్ళాలంటే కూడా కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే అవన్నీ వేరే చెంజ్ అయిపోయినయ్ సో ఇప్పుడు మనం అవన్నీ నేర్చుకొని ఆ జాబ్స్ కెళ్ళడం అంటే చా లా రిస్క్ తో కూడు
అవునవును
మ్ అది వెళ్ళాలి అనంటే ఖచ్చి తంగా మనకి ఏదో సాఫ్ట్వేర్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి నేర్చుకుంటేనే మనం మే ఏదాన్ని ఎళ్తాం ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది అసలు మీరు ఇన్ని ఇయర్స్ లో ఏం చేసినారు ఏంటి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూ ట్లో సో మననీ కోరు అదొకటి ఒకటి బ్యాడ్ లక్ మనకి ఏంటంటే ఏం చేయకుండా ఇంట్లో ఉన్నం కంటిన్యూ జేసి ఉంటేనేమో మన
ఆ అంటే మనకి దీనిపైన దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు మనం కూడా చెప్తుండే కదా వాళ్ళకి దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంది మనకి అని జెప్
మ్ మీది ఎంత వరకు చదుకున్నావ్ నువ్వు
నేన్ డిగ్రీ వచ్చినీ అక్క జాబ్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ వచ్చినాయి చాలా మటుకే జాబ్స్ గాని ఏందంటే ఇగ పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళాలి మెయిన్ ప్రాబ్లం అదే అక్కడ నుండి గ్యాప్ వచ్చేస్తుంది కదా అక్క నుండి గ్యాప్ వచ్చేసరికి మన ఎక్కడ దోనో ఎక్కడివో ఎస్పీరియన్స్ లేదన్నట్టు
మ్ ఎక్స్పీరియన్స్ లేదు ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉండడం ఒకటి దట్టు అన్ని సాఫ్ ట్వేర్స్ చేంజ్ అయిపోవడం ఒకటి మనం ఉన్న జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది అసలు చాలా సాఫ్ట్వేర్స్ కూడా చేంజ్ అయిపోయినయ్ మనం ఇంగ ఇప్పుడు ఏం చేయాలన్నా కొ కొత్తగా ఏదనా నేర్చుకొనే ట్రై చేయాలి మనం ఓన్గా జెయలేం గదా
పెట్
ఇంకొంచెం వెనకబడిపోతున్నం మనం అంతే ఆ ఇంగింట్లో పనుల్లో రోజు కామని వే పనులు రొటీన్ లైఫ్ ఇట్లనే ఉంటది మ్మ్ వంట జెయ్యాలా ఇప్పుడు మరి ఊహు
ఆ మా మామయ్యకి కొంచెం మీల్ మేకర్ చేష్ ఇస్తున్నా చేస్తున్నా అది చేస్తున్నా
ఓకే ఓకే నేను ఇంకా ఆఫ్టర్నూన్ చేసేసినా కొచెం దొండకాయ కర్రీ సాంబార్ వేసిన సో ఇప్పుడు కొంచెం రైస్ ఒక్కటి పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం లేదు మళ్ళీ పిల్లల్ని సేమ్ మళ్ళా ట్యూషన్ నుంచి పిక్ చేసుకోవాలి మళ్ళ వాళ్ళకి చదిపియాలి ఇంకా
ఆ
అవ్వలేదు వాళ్ళకు జాబిపిచ్ చాలే ఇంక ఇదే అయిపోతుది లైఫ్ డైలీ ఇట్లనే ఉంటుంది
అది రొటీన్ లైఫ్ అది ఏదన్నా లైఫ్ లో న్యూగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నా
కొత్తగా అదే గదా కొత్తగా ఏం జెయాలన్నా గుడా మనకి మనకి బ్యాక్
కాదక్క కాదు ఏం చెయాలి అని ఇది కాదు కొత్తగా ఏదన్నా మన దగ్గరికి రావాలి అని అంటున్నా నేను ఇదిగో మనం చేషేదొకటి రా రావడం ఒకటి అర్థమైందా ఇప్పుడు చెయ్యడం అంటే మనం ఏద రోజు ఒక కొత్తగా చెయ్యగలుగుతమేమో అర్థమైందా ఇది కాకపోతే ఇది చేస్ ఇది కాకపోతే అది చేస్తాం మన దగ్గరకు వచ్చేటివి కొత్తగా ఉండాలి అని చెప్తున్నాను నేను మనకి ఏవన్నా కొత్ కొత్త థాట్స్ వస్తయక్క ఇగో ఇప్పుడు ఇది గాకపోతే నీకారోజు ఫ్లాగ్షీట్స్ లడ్డు చేయాలి అని ఒక కొత్త థాట్ వచ్చింది అవునా నువ్వు చూషినవ్ అంటే చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి నీకు తట్టింది నువ్వు అవునా అంటే అది మనకి గూడ అట్ల కొత్త థాట్స్ మనం జెయ్యాలనుకున్న పని అది ఎదుట్ ఎదుటురు ఎదుటోళ్ళ నుంచి మనకొచ్చి వాళ్ళు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే సిచువేషన్ లో మనం ఉండాలి అని చెప్తున్నా నేన
ఆ అదే అదేలే
అంటే ఏ వీళ్ళది రొటీన్ లైఫ్ వీళ్ళదేముంది ఇంట్ల పని చేస్తారు బూస్టర్ అయిపోయింది అన్నట్ ఉంటది ఆ మైండ్సెట్ అనేది ఎదటోళక్
ఇప్పుడు ఏదైనా కొత్తగా జెయ్యాలి అనన్నా ప్రతి ఒకటి ఇప్పుడీ సోష్ మీడియా ఉంది గాబట్టి అసలు ఏద్ చేద్దామన్నా ప్రతి ఒక్కటి ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రతి ఒ చేస్తనే ఉన్నరు కొత్త థాట్స్ అది మళ్ళ ఏం జేష్ నా కూడా ఫుల్లు కాంపిటీషన్ ఏం జెయాలన్నా కాంపిటీషన్ క్లాతింగ్ గానీ అసలు ఏదైనా గూడా కాంపిటీషన్ ఇప్పుడు మేకప్స్ కి కాంపిటీషనే క్లాతింగ్ కి కాంపిటీషనే ఆ ఇంకా అసలు ఏదైనా దీనికి అసలు కాంపిటీషన్ లేదు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అంటే అట్లు ఏం లేవే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే షాంపూస్ సోప్స్ కా నుంచి కూడా మేక్
అవును ఆ చేస్తున్నాడు కదా ఇప్పుడు బీట్రూట్స్ తోటి లిప్ బామ్స్ తయారు చేయడం గానీ ఏదో ఒకటి నార్మల్ గా జండు బామ్స్ తయారు చేయడం కానీ చేస్
ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఒకటి ఖాళీ గుండకు కుండా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మన కొత్తగా న్యూగా ఏం జెయాలన్నా గూడ చాలా రిస్క్ తో గూడుకున్న పనది ఉ
ఉ
అందుకే చూడాలి ఇంకా పిల్లలకి ఇంకా కొంచెం మంచి స్టడీ ఇవ్వాలి వాళ్ళ నెస్ట్ ఫ్యూచర్ ఏంటి ఏంది అని వాళ్ళ గురించి ఆలోచించాలి ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇంకా మళ్ళా డైలీ పనులు మన పనులు మనకి మళ్ళవి ఖచ్చిత
అంతే ఇప్పుడు పిల్లలకైనా మనం ఆలోచించేది ఏముందక్క వాళ్ళు ఫోన్ చూస్తున్నారు వాళ్ళకంటూ అంటే ఎదటోళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం కూడా ఒక ట్రై చేయచ్చు కద అన్న వాళ్ళ కూడా ఉంటుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలు గాని ఎవరు ఎవరు చేయట్లేదు ఒక మాట ఫో ఆ ఫోన్ చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు ఫోన్స్ చూసి దాంట్లో ఎట్లా డెవలప్ కావాలనేది అది చదువుకుంటున్నారు అది నేర్చుకుంటున్నారు పక్క ఉన్న పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఇంకోకటి లో చూసి అరే ఇది మనం చేస్తే బాగుంటది అని చెప్పినట్టు వాళ్ళు ట్రై చేస్తారు కూడా మళ్ళా అలాంటివి
ఉ అవును
ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా మంది చేస్తున్నారు
ఓకే మరి ఉంటా
ఓకే అక్క బాయ్ మరి బాయ్